ఆ హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నా అండి మీరు
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నరండి
ఏం లేదండి మా అమ్మా ఏదో వంట వేస్తున్నారు శనగకాయలున్నీ ఏం వచ్చింది దాని పొట్టు తిమ్మని చెప్పంటే కూర్చున అలా బయట మా నాన వచ్చి టైం అయందా అందుకు వంట చేస్తుందిన్నమాట
ఏమ్ వంట చేస్తున్నారండి మీ అమ్మగారు
బెండకాయలు ఏవో కట్ చేసి పెట్టారు బెండకాయలు ఇంకా అవి ఏంటంటో కాయలన్నీ కట్ చేసి పెట్టారు అది తెలియదు ఏంటి అని
ఉం
మీరేం చేస్తున్నారండి చెప్పాలండి
మా అమ్మ చే చేస్తుందండి ఇంకా ఏం చేస్తుందో తెలియదు
ఆహ
మీ సైడ్ వంటలు బాగా ఫేమస్ ఏంటండి
మా సైడా అండి అన్ని వంటలు ఫేమస్ అండి మా సైడు
అంటే ఏం వంటలు చేస్తారండి మెయిన్గా పర్టికులర్గా
పట్టిక్యులర్ గా అని ఏం లేదండి పప్పు వంకాయ్
ఉమ్ ఇప్పుడు ఆ హైదరాబాద్ అయితే బిర్యానీ ఇక్కడైతే ఇట్లా ఇలా ఉంటాది కదా మీ సైడ్ ఏం ఫేమస్ అని
మా సైడ్ ఫేమస్ అంటే ఏం లేదండి యాక్చువల్గా నా కూడా తెలీదు పర్టికులర్గా ఏ
రాయలసీమ అంటే రాయలసీమ కర్రీ అట్లా రాయలసీమ చికెన్ కర్రీ అట్లా ఉంటాది కదా కదా ఇప్పుడు హైదరాబాద్ అంటే ధమ్ బిర్యానీ
మీ సైడ్ ఏం ఫేమస్ ఓ మా సైడ్ కూడా అదే ఫేమస్
ఉం మా సైడ్ బాగా చేస్తారండి అన్ని అంటే పన్నీరు పన్నీర్ గాని ఇట్లా ఫుడ్ గాని ఏదనా నాన్ వెజ్ గానీ వెజ్ గాని హోటల్స్ బట్టి ఉంటాయండి అంటే ఇంట్లో ఇంట్లో కూడా చేస్తారు
అ
హ
సేమ్ అండి మా సైడ్ కూడా అంతే ఇంకా మనన్నీ బాగా చేస్తారు నాన్ వెజ్ నిన్న మొన్న ఆ చికెన్ కర్రీ చేసి ఉండే నిన్న ఫిష్ ఫ్రై చేసి ఇచ్చిందనమాట కబాబ్ లెక్క ఉమ్ ఆయిల్లో ఎయ్యకోకుండా నార్మల్ గా ఫ్రై చేస్తారు కదా అట్లా ఫ్రై చేసిందనమాట నిన్న
హ ఇంకా స్వీట్స్ ఇలా ఏమన్నా స్పెషల్గా ఉంటాయా అండి ఏమన్నా
స్వీట్స్ పాల్కోవండి
ఊ
ఇకా అత్ర్రాసాలు ఇట్లాంటివి అన్
అతి రసాలు ఆ అవి కూడ బా చేస్తాన్మాట అతి రసాలు కూడ బాగా చేస్తరు
ఊ
మీర్ సర్ మీ మమ్మీ వాళ్ళు బా చేస్తారా
ఉమ్మ్ మామ్మ గూడ చేస్తుందండి అత్రాసాలు అవి ఇవి చేస్తా ఉంటది
ది వోలిగా
ఉమ్ ఆ ఓలిగ మా ఇంట్లొ ఎప్పుడు జెస్తం ప్రతి ఒక్క పండక్కి జేస్తామండి ఓలిగా
అది ఓలిగా అంటారు కొంత్మంది భక్షాలం
గుడాలు గుడా అంటారు గుడాలు పొ గుడాలంటే కర్జీకాయల్లాగా జేసీ
ఆ
ఆ పూరీ పిండి బెట్టీ లోపలా పూర్ణం బెట్టి చేస్తారండి
ఆ పూరీ పిండంటె ఏంటండి
అదే అండి రవ్వ పిండి అంటరు గదా
అదే గద పూరీ పిండంటె ఏంటీ గోధమ్పిండొస్తది పూరీ పిండంటె
గోధమ్ పిండి
ఉ
కొంతమందికి కొంతమంది గోధుమ్పిండి బెట్టి జేస్తరూ ఇగ కొంతమంది ఇది ఏమంట్రూ ఓలిగరవ్వాంటరు
అవునవును
ఓలిగరవ్వ వేరూ ఓలిగ అ రవ్వ ఎట్లంటె సాగుతుందండీది
ఊ అవునవును చపాతి టైప్లొ రౌండ్గొస్తాయి కదా
ఎవరికనుకూలంగ వాళ్లు జేస్తారండి
ప్పల్ పిండి పెట్టి చేస్తారు
మ్మ్ కొప్పుల్ ఎండబెట్టి ఇంగ కొబ్బెరా కొబ్బెరా దాన్ని కొబ్ కాయలుంటారు కొబ్బర బెట్టీ చేక్కెర బెట్టీ చేస్తారు కొప్పెరా పప్పులు చెక్కెరా అవన్నీ పెట్టీ చేస్తారు
అవునవును
మ్మ్ మీ దగ్గర కొబ్బరోలుగలా చేస్తారా అండి
కొబ్బ ఆ చేస్తారండి మామ్మ చేస్తారు నా తమ్ముడికిష్టమన్ చెప్పేసీ మా అమ్మ చేస్తారన్మాట
ఇంకేంటండి మీ సైడ్ చెట్లు గానీ ఏమన్నా ఆ చేస్తారండి
మ్మ్ అంటే ఎట్ల పచ్చికొబ్బ పచ్చి కొబ్బరితోనా లేకపోతే ఎట్లా అం డి మా మమ్మీ అయితే పచ్చి కొబ్బరి ఉంటుది కద
పచ్చి కొబ్బరంటే పచ్చి కొబ్బరితో జేస్తే ఎక్కువ్ రోజులుండవండీ
ఉ పాడైపోతయ్ బట్ టేస్ట్ బావుంటాయన్మాటా
మ్మ్ అవీ ఇన్స్టాంట్ గా అప్పుటికప్పుడె అప్పుడప్పుడే పోయి చేసుకొని తినల్ల మామూలు ఎండి పైన కొబ్బర అయితే ఎప్పటికైనా తినొచ్చు
పాలోలికతో కూడా అద దాన్ని పాలులి
పాలలుగా అనేది అది ఎట్లా అంటే మనం పాలు పోసుకుందంటే పాలులుగా అంటారండి
ఆహా కాదు పాలేసి అదిషుగాను ఒక పచ్చి కొబ్బరా చేస్త మండి మేము
ఏమోనండి నాకు తెలీదు పాలవులిగా అంటే అంటే యాక్చువల్ గా పాలును ఓలుగా వేసుకొని తింటారు అదే అండి పాలవలు ఉమ్ ఉమ్ ఇంకేంటండి
చెప్పాలండి
మీ సైడ్ బాగా చెట్లు ఏవి పెరుగుతాయండి బాగా అంటే ఉంటాయి కదా ఏమన్నా చెట్లు
పర్టికులర్ గా ఏం లేదు అన్ని చెట్లు నే దగ్గర పెంచుకుంటానండి మల్లె మొగ్గల చెట్టు ఆ ఇవి ఆ మనీ ప్లాంట్
ఉమ్ చెట్లు వేరు ప్లాంట్స్ వేరండి చిన్న చిన్నవి చిన్న మొక్కలు వేరు పెద్ద పెద్ద చెట్లు వేరు న ఎట్లని అడుగుతున్నాం
చెట్లు ఎక్కడైనా ఒక దగ్గరలాగనే పెరుగుతాయి కదా చింతమాన్ చెట్టు కానక చెట్లు కంప చెట్టు ట్లు ఉమ్మ్
ఇంకేంటండి కొండయాపమాను అంటారు తెలుసా అండి మీకి
జస్ట్ వేపమాను తెల్సు
కొండ వేపమాను అంటె త్వరగా పెరుగుతుందండి అది లైక్హ్మ్మ్ కొన్ని మీరు సెర్చ్ చేస్తే గూగుల్లోల్లో సెర్చ్ చేస్తే కొండ వైపు అని తెలుస్తుందండి అవైతే ఎట్లా అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కే పెరిగిపోతాయి చెట్లు పెద్దగా పెరిగిపోతాయి
ఓకే
ఉమ్మ్ హైట్ అయిపోతాయి ఉమ్మ్
మీకు బాగా తెలుసు కదండి చెట్ల గురించి పుట్ల గురించి మీకు బాగా తెలుసు
పుట్ల గురించి కాదండి చెట్ల గురించి మాత్రమే తెలుసండి
చెప్పండి ఏదో చెప్తుండ్రి
చెట్లు అవి ఎలా అంటే మామూలుగా మనం వేపమను చెట్టు పెరిగా చానా రోజులు పడుతుంది ఇది ఇది పెరగాలంటే అట్లా ఉండదు దీంట్లో సగం టైం కి పెరిగిపోతాయి త్వరగా హైట్ పెరిగిపోతాయి హ్మ్మ్
ఓకే అంటే మీ దగ్గరలా పెరుగుతుందా చూసారా మీ దగ్గరలో ఏమన్నా ఎగ్జాంపుల్
ఉమ్ చూసామండి కొండవేపుమాను ఎవరికి అడిగిన చెప్తారండి అది త్వరగా పెరుగుతుంది
ఆ ఓకే మీ సైడ్ ఇప్పుడు వర్షాలు పడకపోతే ఇవి చిన్నవి కప్పక్కి పెళ్ళిళ్ళు చేస్తారు అలాగని మీరు చూసారా
టండి
ఆ వర్షాలు పడకపోతే కప్పకి పెళ్ళి చేస్తారు అనమాట
ఆ
అగు కప్ప
తెలీదండి
మా సైడ్ చేస్తారండి వర్షాలు అసలు పడుకుంటే ఆ రెండు కప్పాలకి పెళ్లి చేస్తారు అనమాట అలా చేస్తే వర్షం పడతదనీ అని చెప్పేసి ఇక్కడ ఒకటి చెప్తారన్నమాట ఆ అది చూస్తంటే కదండి మాముూలుగానే బా దొరుకుతాయి రో
అంటే వానాలు పడకపోతే కప్పలు ఎక్కడ నుంచి వస్తాయండి
ఏమో అండి ఇక్కడ చేసి రెండు సార్లు చూసిన నేను మా ఊర్
అవునా వానాలు పడకపోతే కప్పలు రావు కదండి
రావు బట్ మా సైడ్ అయితే చేశారండి ఇట్లానే ఎక్కడ నుంచి పట్టు కోస్తారో మరి మనకు తెలి కానీ
ఎక్కడ చేసారాండి
ఊరు మొత్తం తిప్పుతారు రెండు పెళ్లిలు ఇలా చేసి ఊరు మొత్తం మీరు నవ్వుతారే ఏంటి నిజంగా ప్యాక్ట్ అది
ఉండొచ్చు కాకపోతే ఊరంతా తిప్పి అంటే ఏక్కడ చేస్తారు అండి టెంపుల్ల్లో చేస్తారా
ఐస్ నేను అప్పు చిన్న పిల్ల గా ఉన్న ప్పుడు చూసింటి నేను స్కూల్ కి వెళ్తునప్పుడు అప్పుడు అంత ఐడియా లేదు అ నాకు గుర్తు
ఆహా
ఆవి థా మీ సైడ్ చెయరా
ఆహా చేయ్యారండి ఏమండి నేను ఎప్పుడు నేనప్పుడు వినలేదు అండి ఇదే ఫస్ట్ టైమ్ నేను అందుకే నవ్వు వచ్చింది
లేదండి చేస్తారు మా సైడు
ఉ ఇంకా ఏమన్నా ఉన్నాయాండి అట్లాంటివి
ఆ లేదండి ఇంకా రాగి చెట్టు కి ను వేప మాను కి పెళ్లి చేస్తారు ఆ విషయం మీకు తెలిసే ఉంటది
అవి అవి పక్కన పక్కన పుడితే మాత్రమే చేస్తారండి మనం పెట్టి పెంచి పెళ్ళి చేస్తామంటే కొ తరండి ఆ అంటే మనం పెట్టి మనం అంటే రెండు చెట్లు నాటి పెరిగినాక పెళ్ళి చేస్తే కొడతారండి అట్లా కాకుండా అవి అంతకు అవే రావాలండి
ఇంకేంటి
ఇంకేం చెప్పాల్ల
అవునండి ఇంకేం లేదు
చెప్పాలండి మీరే
ఆ నా వలన మీకు ఈ రోజు ఒక కొత్త విషయం తెలిసిందనమాట కప్పల పెళ్లి గురించి
ఊ ఇంతవరకు నాకు తెలిదండి అది కప్పల పెళ్లి చేస్తారనేది
చేస్తారండి
ఉ ఇప్పుడు చేసినారా అండి ఏమన్నా
ఇప్పుడైతే చేయలేదు ఒకప్పుడు చేస్త
హూమ్
పడుతున్నాయండి పర్లేదు అంతా ముందయితే అసలు ఘోరంగా ఉంటుండే అన్నమాట అసలు పడుతుండలే అప్పుడు చేస్తుంటడు ఉమ్
ఇంకేంటండి ఇంకేమన్నా కొత్త విషయాలు ఉన్నాయా
కొత్త విషయాలు ఇంకా ఏం లేవండి ఇంకా మీకు అన్నీ తెలుసు ఏ ఉంటాయి మంచిగా
ఇంకా ఊరి జాతర ఇట్లా ఏమన్నా ఊరి జాతర పీర్ల పండగ ఇట్లా ఏమన్నా చేస్తారా అండి
ఆ చేస్తారండి మొన్ననే స్టార్ట్ చేశారు అంటే ఇ వేయలేదు బట్ మొన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది అన్నమాట
ఉహు
ఓకే అండి మరి
ఉమ్ ఓకే అండి బాయ్ అండి